మాటె అది ఆ నమస్తే మేడం ఈరో క్లైమేట్ ఎలా ఉందండి
ఆ కొంచెం ఎండగా ఉంది సాయిత్రం చల్లగా అయిపోయింది పొద్దున ఒచ్చేసి ఎండ ఎక్కువ ఉంది
మాక్ కూడా అంతేనండి కొద్దిగా ఎండగా ఉంది సాయిన్కాలం వర్షం పడింది ఇవ్ నించికీ కొద్దిగా చాలా బడింది అన్మాట
ఉ ఇంగ సార్ ఆ భోజనం అయిందా ఇది
ఆ భోజనం అయిపోయిందండి రేప్ ఒ పెద్ది మూవీ రిలీజ్ చేల్తున్నారా
ఎళ్ళడం లేదు
అదే మావోడు తోను పెద్ద పెద్ద ఫ్లెక్సీలన్ని కట్టి రెడీగా ఉన్నాడు మేము ప్లాన్ చేస్తున్నాం
హమ్
ఆ ఇదెండి
మీరు ఫ్యానా తనకే అం అభిమానెనా
అబిమానేం కాదు నార్మల్ గా ఒక ఎమోషన్
దాని ద్వారా దాని ద్వారా ప్రమోషన్ చేస్తున్నారా
ప్రమోషన్ లేదు సినిమా బావుంటే ఎలిపోవడమే నాను సోరేష్ న్యాచ్చుల్గా
అ ఇక్కడ అంత ప్రమోషన్ చేస్తున్నారు ఊర్లో కట్ అవుట్లు పెట్టి
ఆహా ప్రమోషన్ ఏం చేస్తామండి మనము
ఎమోషన్ లో ఉన్నారు కదా ప్రమోషన్ ప్రమోషన్ చేస్తున్నారని
ఆ అట్లే ఏం లేదు
డిన్నర్ తొందరగా కంప్లీట్ చేసేసారు మీరు
ఆ లేదండి నిన్న ఎం లేదు
ఈ రోజు డిన్నర్ గా తొన్ డిన్నర్ తొందరగా
ఆహా ఓకే ఇప్పుడు ప్రెజెంట్ విలేజ్ లో ఉన్నాను కదా అందుకనే నాకు కంప్లీట్ అయితున్న
ఉమ్
విలేజ్ లో మనకి టెన్ ఎయిట్ అయిసరి కి కంప్లీట్ అయిపోతాది హమ్ అవునవును
ఎలా ఉంటుంది మీ ఊరు
మా ఊరు పచ్చటి బాయిళు కొద్దిగా చల్లటి వాతావరణం చుట్టు పొలాలు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది
ఉమ్ ఇది ఏంటి ఆవులు
ఆవులు పశులు గేదెలు మేకలు అన్నీ కూడా ఉం టాయి
హమ్
అయి మనతో మాట్లాడినట్టు కూడా అనిపిస్తాయి ఒక్కోకసారి
బాగా ఎంజాయ్ చేస్తారనమాట నేచర్ ని
చాలా బాగా ఎంజాయ్ చేస్తానండి
హమ్ ఇంకా
మరేం లేవు
మీది ఉమ్మడి కుటుంబం గురించి మీవి అభిప్రాయం అండి
ఉమ్మడి కుటుంబ్రం అభిప్రాయం అంటే చాలా మంచిదండి ఈ రోజుల్లో ఎవరు కూడా ఉమ్మడి కుటుంబంగా ఉండట్లేదు అందరూ విడిపోదామని చూస్తున్నారు నేనైతే హా ఎందుకంటే ఓకక్రి ఒక అభిప్రాయాలు వారికి సడిపరవు అందుకనే విడిపో పోతుంట ఉంటారు మా ఊర్లో కొన్ని సంవత్సరాల క్రితం చూశాను
హమ్
కాకపోతే ప్రజెంట్ ఎవరు ఉండట్లేదు మరి ఎవరి ఉద్యోగాలు వాళ్ళవి కదా హమ్ మా
అంటే ఊరు ఒకచోట మనుషులు ఒకచోట ఉంటారంటార
అంతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా చెప్పారు ఊరు ఒక చోట మనుషులు ఒక చోట సపోస్ ఇప్పుడు ఊర్లో ఉన్నారు కనుకోండి జాబుల్
ఎంతైనా సొంతూర్ సొంతూరు లొ ఉన్నంత ఫీలింగు లేదు
సొంతూర్ సొంతూరే మ్ అంతే మరెందుకు వెళ్ళిపో
నా నాకు ఒక సందేశమండి సందేహం సందేశం కాదు ఆ ఇప్పుడు ఇప్పుడు తల్లిదండ్రులు కష్టపడి బాగా చదివిస్తారు తను తను బాగా చదువుకొని ఏదో ఒక కంపినీలో సాఫ్ సాఫ్ట్వేరో హార్డవేరో సంథింగ్ ఏదో ప్రైవేట్ జాబ్ లో జాయినవుతారు అనుకోండి లాస్ట్ వొచ్చేసి మళ్ళీ ఏంటి ఫార్మింగ్ అని లేపోతే బిజినెస్ అని